హాయ్ అండి ఎంచేస్తున్నారు
ఏం చేయట్లేదండి రోడ్డు మీద అలా నడుస్తున్నాను, ఈవినింగ్ కదా నైట్ టైం కదా లికి మీరేం చేస్తున్నారు
ఏం చేస్తున్నా అండి మూవీ చూస్తున్నాం మీరు ఏం ఫుడ్ ఫుడ్ కంప్లీట్ అయిందా
ఫుడ్ తినాలి మీరేం చేస్తున్నారు
ఏం కర్రీ అండి మీది
మా కర్రీ కాకరకాయ అండి
ఓకే మీకు వెజిటబుల్స్ ఇష్ మా కర్రీ పొటాటో అండి మీకు వెజిటేబుల్స్ ఇష్టమా లేక నాన్ వెజ్ ఇష్టమా
నాకు నాన్ వెెజ్ ఇస్ ఇష్టమేండి వెజిటేబుల్స్ కూడా ఇష్టమేనండి వండే దాన్ని బట్టి ఉంటాది అన్నమాట మీకేమి ఇష్టమండి
నేను నేను ఎక్కువ వేజ్ ఇష్టపడతాను రీసెంట్గా ఏమన్నా మూవీస్ చూసారా
మూవీస్ అంటే రీసెంట్గా ఏం చూడలేదండి ఇప్పుడు మొన్న ఎప్పుడో దూరంధర్ చూశాను అంతే
అట్లానె ఊళ్లోటివ సో అవన్నీ బాగా డెవలప్ అయింది కదా
ఆ మా ఊర్లో నుంచి కొంచెం థియేటర్స్ పెద్దగా ఉంటాయండి సినిమాలు కూడా మంచివి ఆడతా ఉంటాయి
ఓకే
ఊ చాలా సినిమాలు చూద్దాం అనుకుంటున్నాను టైమ్ సరిపోక టైం కుదరక చూడడం కుదరదు అన్నమాట మీరు చూస్తార సినిమాలు ఎక్కువ
ఓటీటీ ఎక్కువ అండి థియేటర్కి వెళ్ళి చూసే అంత టైం ఉండదు దానివల్ల ఓటీటి వెబ్ సిరీస్ ఇవే చూస్తామండి. హలో హలో హలో
ఆ యవును
రీసెంట్‌గా ఏదన్నా ప్లేసెస్‌కి విజిట్ చేశారా అండి?
లేదండి, ఏం ప్లేసెస్‌కి విజిట్ చేయలేదు. మీరు చేశారా?
ట్రైలర్ అండి. చేయాలి రేపు శ్రీరామ నవమి కదా అండి. స్పెషల్స్ ఏంట అండి మీవి?
శ్రీరామ నవమి స్పెషల్ ఏమి లేదండి, నార్మల్‌ ఏ అంతా. మమెలే గుడికి ఎల్ల గుడికి కూడా వెళ్తామో, వెళ్ళమో? డ్యూటీకి వెళ్ళాలి రేపు పొద్దునా.
ఉహ్మ్
మీరు వెళ్తారా? గుడికి
వెళ్లాలండి ఫ్యామిలీతోని
హ్మ్ ఎవరితో అవునండీ పానకం ఇస్తారు ఆ ఉర్లొ
ప్రసాదం అవును
అవును అవునండి మ మా ఇంటి దగ్గర కూడా గుడి ఉంది అక్కడ పానకం చేస్తారు వాళ్ళ అయితే మా ఇంటికి తెసుకొస్తా... బొమ్మ తే
వుహూ మీరు తింటం లేద అక్కడ పిల్లలు ఆడుకోడానికి ఏదన్నా మీకు లైక్ ఎమన్నాగేమ్స్ లాంటివి ఏమన్నా ఉంటాయండి మీ ఊర్లో
ఆ డెఫినెట్‌గా ఉంటాయిండి. ప్రతి ఊర్లోనూ ఉంటాయి. మా ఊర్లో కూడా ఉన్నాయి. గేమ్ జోన్ ఉంటది, ఇంకా వేరే కిడ్స్ షో ఉంటది. ఒక మా ఊరిలో స్విమ్మింగ్ పూల్ ఒకటే లేదండి అరుపూ పొడవు ఉంటే బాగుంటాయి. మీ ఊర్లో ఉన్నాయా
మ్మ్ నేన్ బోల్డ్ ఉంటాయండి సమ్మర్ కదండి
మ్మ్
వాటర్ పార్క్ ఉంటదండి వాటర్ పార్క్ బా ఫేమసు అందులోనే రెష్ టరెంట్ ఉంటది పిజ్జా అయితే బాగా ఎంజాయ్ చేస్త సరే పేరెంట్స్ కూడా ఉండొ జూస్తారు పెద్దోళ్లు కూడా ఇళ్లను బాగా... టైంపాస్ అవుతది బాగా ఎంజాయ్ చేస్త సరే నా అండి
ఒకే
మొత్తం తిరగడానికే ఎక్కువగా ఉంటదండి మార్నింగ్ వెళ్తే ఈవినింగు వరకు ఏదో తలాద్ తిరుగుతా ఉండొచ్చండి సమ్మర్ కి బెస్ట్ ఫ్రెండ్ హలో ప్లేసెస్ కూడా చాలా ఉంటాయ్. టెంపుల్స్ అయితే ఇంకా చాలా ఉంటాయ్ కొత్త కొత్తగా అయితే బోల్డ్ కట్టారు టెంపుల్సు
బానే ఉందండి అయితే మీ ఊరు
మీకూ మ్మ్
ఇంకేంటండి ఎలా ఏం చేస్తుంటారు
మామూలేనండీ మీరు ఓటిటీ లో మాములుగా ఏ షోస్ అంటే ఇష్టమండి మీకు ఎగ్ సర్కార్ ఎలాగైనా చూస్తారా హలో హలో